హలో నమస్కారం అండి.
బావున్నరాండి
ఆ బావున్నానండి మీరు బాగున్నారా.
బాగున్నామండి తిన్న
ఆ తిన్నమాండి ఇప్పుడే మీరు తిన్నారా.
ఉహ్మ్ తిన్నమండి ఇందాకే ఏం చేస్తున్నరాండి. ఏం లేదండి ఖాళీగానే ఉన్నం మీరేం చేస్
ఎంలేదండి. ఖాళీనే నేను గూడా ఇగ ఎప్పుడై తినోచిన్న నువ్
ఆహ
ఎంటిదంటే ఇప్పుడు వోదనకి చపాతి, వంకాయ చేసింది. అద్ తిన్
ఆహా అవునండి. మీరు గేమ్స్ ఇవి మేము చ మేము అంతేన్ రోటీ, అన్నము పప్పండి.
ఓకేండి
ఉమ్ మీరు ఏమేమి గేమ్స్ ఆడతారండి.
టే ఆ క్రికెట్, కబడ్డీ అండి మామూల్గా ఆదేదంటే అదే అండి. అంటే అన్ని ఆడతాము అన్ని ఆడతాము బట్ ఫేవరెట్ ట్ అనేది కబడ్డీ అండి.
ఆహా మాకు నాక్ కద్ క్రికెట్ అంటే ఫేవరెట్ అండి. మిగతా అన్ని ఆడత గానీ క్రికెట్ అంటే ఫేవరెట్ అండి. నాకు
ఓకే అండి అంటే ఒకొవరికి ఒక్కో గేమ్ ఫేవరెట్ ఉంటది.
ఆ అంతే అండి ఎవరి ఇష్టం వాళ్ది. ఉమ్ మీరు కబడ్ డ్డీ ఎప్పుడు చిన్నప్పుడు నుంచి ఆడుతున్నారాండి?
అవునండి అంటే. స్కూల్ టైం లో నుంచి ఆడుతున్నాము. అప్పుడు మా అన్న నేర్పిించ్ చ్చ అనమాట
ఓహో మీ అన్న దగ్గర అవున అవునులేండి.
ఆ అప్పటినుంచి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఆడుతుంటార వాళ్ ఆడేది చూసి.
ఆ అప్పుడ అంతా అంటే. పెద్దవాళ్ళు ఆడే చూసి మనకు కొద్ది ఇంట్రెస్ట్ వస్ దిలేండి మాకు ఆ అవునవును లే పక్కనోళ్ళు అంటే వాళ్ళు ఆడేది చూస్తున్నప్పుడు మనము అట్లా ఆడాలి అ అదిదని మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది
అదే ఇంట్రెస్ట్ వచ్చింది
ఆహా ఎంత అంటే చాలా మంది ఆడేవాళ్ళ మీ ఫ్రెండ్స్ అలా
ఆ అవునండి మా బ్యాచ్ లో అందరు ఆడతడు అదే కబడ్డీని ఆడతాంటారూ అప్పుడప్పుడు మా అప్పుడప్పుడు మా ఊర్లో ఇలా టోర్నమెంట్ అలాంటి పెట్టేవాళ్ళు
ఆహా అవునులేండి టోర్నమెంట్లు పెడతారు
ఆ అప్పుడపుడు వెళ్లే వాళ్ళము పక్క ఊర్లో టూర్నమెంట్ పంగగల్కి అట్లా పెడటంట్లే ఆ ఇప్పుడు అంత ఉంటిమీ
ఉహు
మీరు అంటే మీరు కాలేజీ లో కూడా ఆడతాంటిరా మీరు ఇలా
ఆ క్రికెట్ మేము చిన్నప్పటి నుంచి ఇంకా ఆడత అండి మా ఊర్లో కూడా అంతే అండి సేమ్ అంటే మా ఊర్లో పెద్దవాళ్ళు వాళ్ళంతా టీములు కట్టుకొని ఆడేవాళ్ళండి మా ఊర్లో ఎలా అంటే సంథింగ్ ఇప్పుడు వాళ్ళు ఉండే రెండు టీములు మూడు టీములు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఆ మూడు టీంలు ఆడేవాళ్ళండి ఇంకా వాళ్ళు ట్రయాంగిల్ అని కొన్ని కొన్నిసార్లు మూడు టీములు వస్తే ట్రయాంగిల్ అని లేకుంటే రెండు టీములు వస్తే ఓ మ్యాచ్ ఆడేవాళ్ళు ఇంక మేము ఊరికే వాళ్ళకి చూస్త ఉంటాడి వాళ్ళు ఎట్లా ఆడుతన్నారు ఏం కదా అనేసి వాళ్ళు చూస్తూ ఇంకప్పుడు వాళ్ళ బళ్ళ అందిస్తా ఉంటిమి మేము చిన్నప్పుడు మేము వాళ్ళతో ఆడలేము కదండి అప్పుడు అంత వాళ్ళు వాళ్ళు ఆడే వీడికి మనం ఇంకా చిన్న పిల్లలం అప్పుడు ఎప్పుడూ జస్ట్ పూరికి బాలు వాళు కొడాత ఉంటే మేము బాలు అందించేది ఇది అంతవరకు చేస్తాంటవండి తర్వాత మెల్లగా కొద్ది ఆ మళ్ళీ ఆ వాళ్ళ కొద్ది బరువైపోయి ఇంకా మెల్లగా మేము కూడా అలాగే కొద్ది బళు అందించే వాళ్ళము తర్వా తర్వాత ఇంక కొద్దిగా చె పోయే కొది పెద్దవాళ్ళు ఏమనాక మేము స్టార్ట్ చేసినామండి ఇంకా ఏమ అప్పుడు ఆ మాకు ఒక టీమ్ ఉండేదండి అప్పుడు ప్పు మేము చిన్నప్పుడే టీమ్ ఫామ్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ అంతా కలిసి అప్పుడు టీమ్ ఫామ్ చేసుకొని బాట్కునే వాళ్ళం అండి అంతా కలిపి అందరు ఒక యాభై యాభై రూపాయల అట్ల వేసుకొని అప్పట్లోనే
ఆ అప్పట్లో ఇంకా ప్రతి ఒక్కరు బ్యాట్ బాల్ తీసుకుని ఆ
ఆ అదే అదే అండి ఇంకా అప్పుడు కొత్త బ్యాట్ తీచ్చుకొని మేము బాల్ తెసుకొని ఇంకా అప్పుడు అంత టీం మా టీం ఉండి ఆడేవాళ్ళం అండి అంతా అప్పటి నుంచి ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇంకా మళ్ళీ మా కాలేజీలో ఆడతాంవండి కాలేజీ లో కాలేజ్ టీం లో ఆడుతాంటమండి మేము నార్మల్ ఇగ ఆ
మాకు కాలేజ్ లో ఆడిపచ్చినరూ బట్ ఇలా కాలేజ్ టీమ్ లో అనే ఉంట క్రికెడ సపోర్ట్ కబడ్డీ అలాంటి పెడుతంటలే
ఇప్పుడు ఈనాడు ఈనాడుని కండక్ట్ చేస్తారండి అనంతపూర్ లో నార్మల్ గా ప్రతి సంవత్సరము టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు అందులో లాస్ట్ మే మేము ఫైనల్ వరకు వెళ్ళాము ఫైనల్ లో ఇంకా ఓడిపోయామండి
అవునండి అక్కడ ఆర్డటి స్టేడియం అనేది ఫేమస్
ఆ అవునండి అదే ఆడ స్టేడియం లోనే నార్మల్ గా గ్రీనర గ్రీన్ మార్ట్ంటుంది కదా అండి
అవునండి
పడిన్నావండి ఫైనల్ మ్యాచ్ వాళ్ళే అంతా ప్రొవైడ్ చేసింది ఇప్పుడు పోతాటా మంటి మ్యాచ్ టోర్నమెంట్ కి వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాండీ
ఆ
ఆ
అవునండి అలా టోర్నమెంట్కి వెళ్ళాని మాత్రం మొత్తం మేనేజ్మెంట్ లాంటి ఉంటంది కదా అది మాత్రం సూపర్గా ఉంటుంది ఫుడ్ గాని ఏదైనా కూడా కావాల్సింది. అంతే సఫారు
ఉమ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంకా మనం జస్ట్ పోయి ఆడాలంతే అండి
అవునండి అంతే కాకుండా అది ఆ వల్ల మనకి మెంటల్ గా ఫిజికల్ గా కూడా బాగా స్ట్రాంగ్ అయిపోతాం అనమాట
ఉ అవునండి గేమ్స్ ఆడడం వల్ల అనేది ఎక్కువ యూజ్ యూజ్ ఉంది కాగానీ మనకి ఏది డిఫాల్ట్ ఏం ఉండదు ఇంకా గాయాలు అంటారా ఇంకా నార్మల్ అండి అప్పుడప్పుడు చిన్న చిన్న గాయాలు అప్పుడుప్పుడు చిన్ చిన్న గాయాలు
గాయ తగులుతానే కదండి ఎవరితోనా గాయాల అయితేనే ఆయినంటే గేమ్స్ ఆడేది
వాల అండ్ గేమ్స్ అంటేనే ఇంకా తప్పదండి గాయాల కోసం గాయాలకు భయపడుతూంటే మనం గేమ్స్ ఆడలేము ఉమ్ నార్మల్ అవుతూ ఉంటాయి గాయలు అనేవి ఆ అవునండి అదైతే గ్యారెంటే అంతే మా ఊర్లో కొంత కొంతమంది భయపడే వాళ్ళండి కబడ్డీ ఆడేది మేము కబడ్డీ చిన్నప్పుడు ఆడతాండి మా స్కూల్లో మాకు పీటి సార్ ఓన్లీ కబడ్డీ ఒకటి నేర్పించవాడండి అప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంతమంది బయ పడే వాళ్ళు ఏ కబడ్డీ ఆడితే కాళ్ళు ఇరిగిపోతాయి చేతులు ఇరిగిపోతాయి అది ఇదని మేమంతా మేము అవన్నీ పట్టించుకోము. అవన్నీ పట్టించుకుంటే మనం గేమ్ ఆడలేము అదే అండి వాళ్ళంతా ఇంకా సరేలే మీరు మీరు ఆడకండి మేమే ఆడుకుంటాం అనేసి మేము వెళ్ళిపోతాం. అంట ఆడేది
ఆ
ఉం
మీకు ఫేవరెట్ ఆ ఉన్నారండి. అంటే ఇప్పుడు ఉన్నారు అప్పట్లో ఉంటే వాళ్ళు తర్వాత నేను ఇంకా ఏమైతే దానిలోండి
ఆ
ఎప్పుడైనా వెళపోవాల్సిందే కదాళ ఉంటాయో ఏమ వాళ్ళే ఎంత చెబినా కూడా ఇన్టారు లే కొంతమంది
ఆ కొంతమంది ఇన రండి అది అంతే కొంత వాళ్ళ ఏం చేయలేము మనం ఇప్పుడు మనం ఒక్కసారి ఆ అదే అదే అండి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇంక అట్లా చెప్పింటారు. ఆడద్దండి అనేసి వీళ్ళదే మాటింటారు ఇంకా ఇప్పుడు ఒకసారి ఏ ఏదన్న అవ్వాలనుకుంటే మనం ఊరికే కూర్చున్నా కూడా చెప్పలేమండి ఏమన్నా అవ్వచ్చు అట్ల ఇంగ అది భయ దానికి బ ఉం ఇంకా అలా అవుతుందని భయపడుకుంటూ కూర్చుంటే మనం ఏం చేయలేము.
అవునండి
ఉమ్ అంతే
మీకు క్రికెట్ ఇష్టం అంటున్నారు కదా ఫేవరెట్ క్రికెటర్ ఎవరండి
నాకు ఎంఎస్ మహేంద్ర సింగ్ ధోని అండి
ఓ అలాగైతే మీరు ఇక అయిపోని ఇంకా చేేసుకని
ఆ సిఎస్కేనండి మాదియాబు ఇం గ తలా ధోని ఉంటే ఇక్కడ ఉంటే అక్కడ కాదండి అంతే కదండి మీకు
ఆ అదితర ఉంటే ధని నమ్మది ధోని అంటేనే ఇష్టం అండి ఎందుకంటే ఆయన ఉన్న ఇది
అవునండి అతనికి కెప్టెన్ కెప్టెన్ స్కిల్స్ గానీ అలానే ఇండియా కంట్రీ కప్పులు తీసినాడు చాలా కప్పులు తీసినాడు ఆయన డీస్ అదేదండి కోల్ కెప్టెను ఉ చాలా పేర్లు ఉన్నాయి హెలికాాప్టర్ షార్ట్లు హెలికాాప్టర్ ఇట్టరు హార్డ్ ఇట్టరు హిట్ మ్యాను అన్నిీ చాలా ఉన్నాయండి ఆయనకి అయినా ఆయన డిఫికల్ట్ సిచ్యువేషన్లు కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్లు కూడా టీంని ముందుకు తీసుకుపోయినాడండి
అవునండి అంతేకాకుండా అదే ఇప్పుడు ఎంత మంది వచ్చి ఎంత సెంచరీలు కుున్నా కూడా ఆయన వచ్చి ఒక సిక్స్ కొడితే చాలన్న
ఉ తనకు క్రేజ్ అలా ఉందిలేండి ఐపిఎల్ లో కూడా ఇప్పుడు జస్ట్ అతని రాక కోసం చూస్తారండి
అంతే అండి ఆయన వచ్చి టీంని గెలిపించినా ఓడించినా ఏమ వస్తుం లేదు వచ్చే ఆడితే చాల
టీము అతను ఉండాల అంటే ఉంటే చాలు ఇంకా అంత మించంచి మనకి ఏం వద్దా అన్నట్టు ఉంటారంండి చాలా మంది మ్ మీకు ఇంకా కబడ్డీలో ఎవరండి ప్లేయర్ ఇష్టం
అదే అండి కబడ్డీ అంటే పవన్ సర అత అండి
ఓ పవన్ కుమార్ సార్ తలేండి ఇండియా ఇండియా కెప్టెన్
ఆ ఇండియా క్యాప్టెన్ ఆడడు అంతే కాకుడా ఈ కప్ పేర్లో కూడా
ఆ
అద పికేర్లు అందులో కూడా ఆ పికేర్లు కూడా
అవునవును బెంగళూరు ముందు ఫస్ట్ లో బెంగళూరు లో ఆడేవాడండి
ఆ బెంగళూరులో అవునండి ఆ తెలుగు టైటన్స్ లో కూడా ఆడినాడంండి
అవున అవునండి తెలుగు టైటమ్స్ అతను జంప్ చేసి పట్టుకునే దాంట్లో ఎం చేస్తడు హ అదే అదే అదే ఇ ఏం మనిషి నిలబడిన కూడా అద మీ మీరుచ్చ దంకే పోతాడు అలాంటి ప్లేయరు అవున అవును నేను కూడా చాలా సార్లు చూసా అండి అతను ఆటను చాలా భారీ బాగుంటుంది అయకి
ఆ అంతే తప్ప లాస్ట్ వర్కి తెల్సుంటున్నది అయన ఎంత మంది ఉంటారో మాక్సిమం ట్రై చేసాడు
అదే అదే అండి లాస్ట్ వరకు పట్టు వదలండి ఖచ్చితంగా అంటే చిన్న హోప్ చ ఛాన్స్ ఒక వన్ర్సెంట్ ఛాన్స్ ఉన్న ఛాన్సే కదండి అది
ఆ దాన్ని కూడా ఎజుేటెడ్ అనమాట మొత్తం చేసుకుంటే వెళ్ళిపోయేవాడు
అదే ఇంకా అట్లా చూసాడి చాలా మ్యాచ్ లో చూసినా భారీగా ఆడతాడండి ఆ మనిషి
అవునండి అతను అయన వ అయన ఆయన కప్ కూడా గెల్చినట్టున్నాడు
ఆ అవునవునండి ఇండియాకి చాలా క కప్పు కూడా వచ్చిందండి మనకి
ఓకే అండి చాలా విషయాల చెప్పారు మీ సమాజ సమాచారం చాలానే చెప్పారు
ఆ మీరు సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదములు అండి
ఓకే అండి ధన్యవాదాలు సరే ఒకే బాయ్